హలో
నమస్కారమండి
నమస్తే ఈ రోజు మనం దేని గురించి మాట్లాడదం కొన్నాం
ఒక్క నిమిషం అండి
అలాగే
ఈ రోజు మనం అంతరిక్షం గురించి మాట్లాడుకుందామండి
ఆ అలాగే అండి ఈ మధ్య జ్ఞనం భయపడుతున్నావురే ఉండవు గంభీరంగా ఏ ఉండవున్నారు అవునవునండి ఈ మధ్య అంతరిక్షం గురించి చాలా వార్తలు కూడా వస్తున్నాయి కదా
చంద్రుడి మీద మళ్ళీ మానవులకు పంపే ప్రణాళికలు కూడా ఉన్నాయి ఉన్నాయని విన్నా అండ్
అవును అలాగే మంగళ గ్రహం మీద కూడా భవిష్యత్తులో మనుషులు నివసించే అవకాశం ఉందని చెబుతున్నారు
అది ఇదంగా ఆశర్య ఉ
అవును టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది
భవిష్యత్తులో రోబోట్స్, రోబోట్స్ మన జీవితంలో పెద్ద భాగం అవుతాయ అనుకుంటారా అనుకుంటున్నారా
ఆ అవునండి ఆస్పత్రులు ఫ్యాక్టరీలు ఇల్లలో కూడా రోబోట్స్ ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే ఉపయోగిస్తున్నారు కూడా మే మొన్న మా కాలేజ్ ఒకటి జరిగిందండి ఏంటంటే ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆ కొత్త స్టూడెంట్స్ కి ప్రోగ్రామ్ పెట్టారు. పేరెంట్స్ మీటింగ్ లాంటిది ఏం చేశారంటే ఒ ఒక రోబోనే తెచ్చి దాన్ని ట్రైన్ చేసి కాలేజ్ గురించి చెప్ చెప్పడం రోబోతో చెపించారనమాట సో అది చాలా బాగా అనిపించింది దానివల్ల ఏంటంటే ఎటువంటి ఫేక్ న్యూస్ ఎ ళ్ళకుండా డైరెక్ట్ రోబోటే అన్ని డైరెక్ట్గా చె ప్పడం అన్నమాట తల్లిదండ్రులకి అర్థమయ్యేలాగా తెల్ వాళ్ళలకు అర్థమయ్యే విధంగా
పని కొద్దిగుంది రోబోట్ చాలా ఉద్యోగాలు తగ్గిపోతాయని భయపడుతున్నారండి
ఎవరైచ్ అవును కానీ అదే సమయంలో కొత్త రకాల ఉద్యోగాలు కూడా ఓస్తాయి కదా
సంఖ్య గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉ స
నిజమే సైన్స్ మనకు ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి సహాయం చేస్తుంది
మీ అంతరిక్షం గురించి తెలుసుకో
ప అవును గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు గురించి చదవడం నాకు చాలా ఆశక్తికరంగా ఉంటుంది.
విషయమ్ ఎంత పెద్దదో
నిజమే ఇంకా మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి
మీకే శాస్రవేత్తలు నిరంతరం పరిశోధన చేస్తున్నారు
అవును భవిష్యత్తులో ఇంకా చాలా కొత్త ఆవిష్కరణలు వస్తాయి మీరేమంటారు
అవునండి మీతో ఈ విషయాల గురించి మాట్లాడ చాలా ఆసక్తికరంగా ఉందండి
అవును ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా పా ప్రాచుర్యం పొందింది
ఆ ఇప్పుడు మనం వాడుతున్నాం ఇప్పటి వరక అయితే అదంతా ఓకే కానీ ఆ వచ్చే కాలంలో అది మనకు ఒక విపత్తులా మారబోతుంది బిర్యానీ దాన్ని తయారు చేసిన వారు చెప్
ఫోన్ కఫడైజన్ ఉ అవునండి మనం కూడా దాన్ని ఎంత వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి ఎక్కువగా వాడకున్న మనకే నష్టం
ఉ అది మనము వాడే విధానంలో హుండీ
ఆ అవునండి అంతే మస మాత్రం రాకున్నా నలుగురు ఐదుగురికి ఫోన్ చేసి మాట్లాడాలి ఆ ఈరోజు బాగా జరిగిందండి
అ
కాలేజ్ కి వెళ్ళాము వెళ్లి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొని మిత్రులతో కలిసి అలా జరిగిందండి
ఉ
మీకెలా జరిగింది
కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం ఇంకా ఉందండి చదవాలి చదవాలి కానీ అంత టైమ్ లేదింక కానీ రేపటిలోగా ఎలాపోలాగా ఆ అదేండి ఇలాపోలాగా కంప్లీట్ చేయాలండి
పర్యావరణ పరిరక్షణ గురించి మీ అభిప్రాయం ఏమిటి
ది అయి
ఉందో లేదో
ఎప్పటినుంచో కదండి పర్యావరణ పరిరక్షణ టే మనము
ఆ రూమ్ క్లీన్ చేసార అండి మీరు లేదు కానీ కొన్ని కొన్ని చోట్ల ఉందంట మీరేమైన అయినా చేసారా లైక్ చె చెట్లు నాటడం? అలాంటివి
ఆ అనిరు ఒక మూవీలోచ్చ చూసార ఎవరంటే రామ్ పోతినేని
నా సర రాం జరి ఏం మూవీ అండి ఆ అవు
అందులో విలను ఉంటారు కదండి అతను ఒక్కొక్కరిని చంపితే
వాారు డైలీ ఎక్కడ వస్తతే బస లో మార్నింగ్ మార్నింగ్ బిర్యానీ పెడతారు ఆమ్లెట్ పెడతారు ఈవినింగ్ వరకి పెడతారు ఇవాళ అ చుసాను స్తా అండి అంటే మీరు కూడా ఇప్పుడు ఒక మనిషిని చంపి ఈ చెట్టు నాడతారా ఏంటి
కాదండి అదే అదే కళలో కూడా జరగదండి జస్ట్ చెప్తున్నానండి మీరు చెట్లు నాడతారా అని అడిగినప్పుడు నాకు నా మెదడులో అదే గుర్తుొచ్చిందండి కల్కందాండి నేన్ కూడా అలా నమ్ నమ్ నా మెదడులో నేను అలా చేస్తున్నానండి.
తిన్నారా మీరు ఓ తమాషాగా అన్నానండి
పర్లేదు పర్లేదండి
ఏ
ఆ సినిమలో ఆ హీరో ఫస్ట్ మొదట డాక్టర్ అండి
ఆహ
ఆ వెంటనే కొద్దిగా విలేన్కి ఆ హీరోకిి మధ్య కొద్ది కొద్దిగా
అయితే ఏన్నా మా అే సినిమా పేరు చెప్పగలరా
ఆ
సినిమా పేరు చెప్పగలరా అ ఆహా సినిమా పేరు అండి
పేరు గుర్తు లేదండి నాకు పేరు గజిని అం గజనీ టు అండి కాబట్టి కొద్దిగా మ పోతూ ఉంటాను దేవుడుచ్చిన వర్ అలా తీసేసుకున్నాను నవ్వుతూ అందుకే దేవుడు నన్ని గజ టూ గా మార్చాడు
అలాగేనండి మీరేం బాధపడకండి
ఏం బాధ లేదండి ఈరో ఆ అవునండి దేవుడి
అవునవునండి నిజమే అదైతే అన్ని గుర్తు పెట్టుకున్నా కష్టమే అండి సో మర్చిపోవడం అనేది కూడా దేవుడి చిన్న వారణమే
వరణ కాదండి వరమంట అది అది వరణం కాదండి వరమండి అది
నేను వరమనే అన్నాను
నాకు మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ సిగ్నల్ కొంచెం ఏదో జరిగిందండి, అందుకే నాకు వర్ణం అన్న క్న్ వినిపించిందండి
నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమోనండి చూ
అదే అదే అవును ఏను
సాప్ప మ సరే అయితే అే పొద్దున్న చూసాను ప్లాస్టిక్ వాడుతున్నారా అండి
మేము వాడుతున్నామండి తరచగా కానీ తగ్లి నుకు తగ్గించలేక ఉన్నాం, బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏమన్నా ప్రతి చిన్నది కొన్నా వాళ్ళు వారు ఈ ప్లాస్టిక్
మీరు వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదా అండి, ఇలా ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు అని, హలో హలో ఉ రాత్రి హలో